వో
ఆ
ఆ వినిపిస్తుంది మీకు ఓకేనా
ఆ వినిపిస్తున్ ఏం చేస్తున్నారు
కాలి అండి
ఆ స్నాక్స్ చేసారా
చేయలేదు రోజు లంచే కొంచెం లేట్గా అయింది అదే స్టమక్ ఫుల్ అయిపోయింది క లేద
అ
తిన్నారా
ఆ లేదు లైట్గా మిల్క్ తగుతున్నా మీరు మిల్క్ కౌడ లాంటివి తింటారా లేదంటే
మీకు నచ్చాయా అంటే మంచిదే కదా
నార్మల్ మిల్క్ తాగ బుద్ధి గాదు దాంట్లో హార్లిక్గాని బూస్ట్ ఏమైనా ఉంటే తాగబుద్ధి అయిద్ది నార్మల్ మిల్క్ అంత టేస్ట్ అనిపియదు నాకు ఎందుకో ఎలా జరిగింది మొత్తం
అదే మార్నింగ్ ఎలార మీరు అ ఆ ఆ
పిస్తుంది మీ వాయిస్ చెప్పండి
లాంటివి ఏమన్నా చేశారా ఈ మధ్య అంటున్నా
లేదండి అంటే నా కోసం చేయలేదు బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేశారు
అ అవును మ్యారేజ్ ఉందండి
మారేజ అంటే మీ వెళ్తున్నారా అతే
మ్మ్
ఎలాంటి డ్రెస్సింగ్ బాగా ఏస్తారు మ్యారేజెస్ అకేషన్షన్స్ కి మీరు
ఆ సారీ శారీస్ తీసుకుంటా మ్యారేజ్ కి ఎక్కువ లేదా మ్మ్ లెహంగాస్ మ్మ్
అందరిలో శారీస్ అ ఆ మీరు మెయింటైన్ చేయగలుగుతారా అంటే బాగా ఇరిటేషన్ ఉంటది కదా ఎంతైనా
ఫోటో దిగందంటే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటాం
మ్మ్
సమ్మర్ లో అంతా హెవీ హెవీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా
మ్మ్ అవును మ్యారేజస్ సమ్మర్ లో స్టార్ట్ అయిపోతాయి ఇగ అన్ని అడావిడి ఏదో ఒకటి ఉంటనే ఉంటది చాలా తొందరగా అయిపోతుంది సమ్మర్ కూడా బో ఆ
మ్మ్ అయిపాయ్
హలో
ఆ మీ వాయిస్ ఏం వినిపించట్లే సరిగా
ఓకేనా
ఆ ఇప్పుడిపిస్తుంది
ఇప్పుడు
మళ్ళీ నీ వాయిస్ లో వినిపిస్తుంది
హలో ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు
మ్మ్ బాగా బాగా ఎంజాయ్ చేస్తాం అది పెద్ద ఫెస్టివల్ కదా చాలా వరకు
ఆ అంటే హిందు చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా వినయక చవితి దసరా దీపావళి అది
దసరా బాగుంటుంది మ్మ్
అంటే ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు చెప్తారా
హ
దసరా ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో చెప్తారా కొంచెం
అంటే అది నైన్ డేస్ జరుగుతు ఇం నవరాత్రి కదా ఇక ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ అయిన నుంచి ఇగ వైభవ్ అట్లా మొత్తం ఫెస్టివల్ వైభవ ఉంటది నాన్న టెన్ డేస్ కూడా నార్మల్గా అడే ఫస్ట్ బతుకమ్మ రోజు చాలా మంది పెద్దలకు వియమిస్తారంటారు కదా
అవునవును
మ్మ్ మల్లా అలానే ఈవినింగ్ టైమ్ లో బతుకమ్మ ఆడుకోవడం అలాంటివి
మీరు ఆడుతారా బతుకమ్మ
ఆ ఆడతాం మేమ్
నార్మల్ వీళందరి అంటే ఫ్లవర్స్ నార్మల్ కొనుకొస్తారా లేకపోతే పొలాలలో పోయి కలెక్ట్ చేసుకుంటారా
అంటే విలేజ్లో సైడ్ పక్కపండి విలేజ్లలో ఎక్కడన్నా ఉంటే ఫస్ట్ తీసుకొస్తాము చాలా దొరికితే ఏ మేము ఎక్కువ కొనము ఇక దొరకలేకపోతే కొంబయట కొన్ని
ఏమేమీ కొనకాచ్ క కలెక్ట్ చేసుకుంటారు
బంతి బంతి పూలు చామంతి మందార అవి అవి యూజ్ చేస్తాం బతుకమ్మ పువ్వు ఉంటుంది ఎల్లో కలర్ అవి కూడా బానే యూజ్ చేస్తాం
ఉంటనండి
ంటే ఆ రోజు మొత్తం పుల్లిగాయ పంటది కదా అందరుూ పాల పెట్టే చూడ్డానికి వెళ్తారు మార్నింగ్ అందరుూ పూజక వెళ్తారు కదా వెహకిల్ పూజ అది చేయించుకని ఈవింగ్ వరకు ఇంగ వాళ్ళ పిట్టని చూసేసి దున్ని అ చూపిస్తారు కదా అలా టెంపుల్ కి వెళ్ళి అట్లా
అవునా మీ దగ్గర గర్ల
ఆ చేస్తారు మా దగ్గర చేస్తారు బాగా చేస్తారు చాలా వరకు చాలా మంది వస్తారు బాగా చేస్తారు మా దగ్గర మీ దగ్గర ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు మీరు
అంటే వాయిస్ సినిమల్ల ఇప్పుడు దాకా వినబడింది
వాయిస్ కట్ కట్ అయి వస్తుంది
హ
వాయిస్ కట్ అయ్యి వస్తుంది ఓకే ఇ ఇప్పుడు వినబడుతుంది మళ్ళా కొద్దిసేపటికి కట్ అయిపోతుంది అంటే లో ఎక్కడో మాట్లాడుతున్నట్టు వినబడుతుంది
ఇంకేంటి విశేషాలు
ల్ డిస్టర్బెన్స్ అనుకుంటాం ఇది చాలా ప్రాబ్లం వస్తుంది
ఓకేనా
హలో ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇంకేంటి విషయాలు ఇంకేంటి విషయాలు అంటున్న
మీరు వినిపిస్తుంద అన్నప్పుడ ఏమో క్లారిటీగా వినిపిస్తుంది మీరు ఏదనా చెప్పినప్పుడు వాయిస్ కట్ అయిపోతుంది హలో హలో హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం వంట చేశారండి
మాది ఈ రోజు కాలీఫ్లవర్ కర్రీ అండి ఆఫ్టర్నూనే చేసేస్తాం ఎర్లీగానే చేసేస్తాం లంచ్ అయినా డిన్నర్ అయినా కాని చాలా వరకు ఎర్లీగానే చేసేస్తాం మీరు
నార్మల్గా వెజిటేబుల్స్ వెజ్ కర్రీస్
అండి
వెజిటేబుల్స్లలో ఏం పెజిటేబుల్ ఎక్కువ తింటారు ఇష్టంగా
ఆ బ్రింజల్ బాగా ఇష్టం అండి బ్రింజల్ బాగా ఇష్టంగా తింటా అందరూ మీరు
నేను ఆలుతో క్యాలీఫ్లవర్ తింటా
వంకాయలలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా గుత్త వంకాయ పొడుగు వంకాయలు అని నల్ల వంకాయలు అని చెప్పేసి తెల్ల వంకాయలుని
అవును చాలా రకాలు ఉంటాయి బ్రింజల్స్ వంకాయలు ఏదైనా పర్లేదు అంటే వంకాయ అంటే ఫేవరెట్ ఇంక అంత ఎలా ఉన్నా గని
బాగుంటుందిా కదా
ఆ గుర్తి అయితే చాలా టేస్టీ ఉంటాయి
అ తార
అంతన్నాళ
మీరు వంటతారా
ఆ చేస్తాను బానే చేస్తాను
ఉ
చాలా తక్కువ మంది బింజలు తినే వాళ్ళు నేనే కొంచెం ఇష్టంగా తింటాను
ఏం జరదుంటారు మీకు ఇంట్లో వాళ్ళ ఇస్తకోగగుతారు
సాంబారు టమాటో కర్రీ మా హస్బెండ్ ఎక్కువ టమాటో ఎగ్ బాగా ఇష్టంగా తింటారు మీరు ఏంటి
ఆ ఇంలో ఎక్కువ బీరకాయ తి బీరకాయలను ఎగ్స్ బీరకాయ ఎగ్ బీరకాయలపోతే నార్మల్ ఎగ్ టొమాటో ఎగ్
బాగుంటుంది బిరకాయగ్ కూడా బా బాగుంటుంది టేస్ట్ నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు
డాడీ ఫేవరెట్ కర్రీ అది
అవునా ఫవరెట్ క ఏంట
నాది ఆలు ఇష్టమండి నాకులు అన్న
ఉ ఉ ఇ ఆలు వంద
అక ఇంటా వేర వెజటబ బెండకాయ దొండకాయ ఇష్టం బాగా అ మా ఇం సవాల ఎకు ఎవ్వరి డిన్నర్ నేను ఒక్కదాన్నే తింటా దొండకాయ్
అంటే ఫ్రైలాగ తింటారా లేదా
కర్రీ ఉ హమ్ ఫ్రై
ఉమ్ సరే అండి